వర్గా మోహనాన్నలు ఎక్కడ హైదరాబాద్కి వచ్చారా
ఆ వాళ్ళకి త్రీ డేస్ హాలిడేస్ ఉండే కదా
అవు అవు
అయితే మా ప్రవీణ్ అన్న దగ్గర ఒక రోజు ఉన్నారు
ఆ
ఇటు ఒకరు ఒక నైట్ ఉన్నారు మళ్ళా డే ఈ టైం వరకు జూ పార్క్ వెళ్ళినాం ఇక మీ పెద్దన్న ఈయి న మగావరేడు అదే ఆసిడటీ ఒక
అ ఈ ఎండాకాలం ఇక మా అన్నకు పడదు మరి
మీ పెద్దమ్మ ఉన్న అన్నేము ఎంట్రీ కాడ కూచన్నారు మేమేమ గదా అంత లోపల పోయి తిరిగి వచ్చినాము కాళ్ళు చూడాల తెల్లాలి లేవనుచ్చలేదు
ఆ
వాళ్ళు ఇక నైట్ అటు వెళ్ళిపోయిండ్రు మేమేం మళ్ళీ టచ్ చేసినాం
అవునా అయితే మనుషది పార్కులు ఆ పార్కులు ఈ పార్కులు తిరిగి వచ్చరా
ఏ ఆ తిరుగుడమ అటిగా టైం వేస్ట్
ఆ ఎందుో టైం వేస్ట్ అన్ని చూసినట్టు ఉంటది
వెయిటింగ్ పెట్టుడ ఎక్కువడా
అవునా
ఉ ఆ బస్సుల కోసం లోపలికి ఇక ఏం చూసినాం టైగర్లు లయన్ జిరాపిలో బరాపిలు అవి చూసినాం
ఆ
ఇంకా పాములు గీము లేంజులే పికాకులు నెమలి ఇళ్లు ఉంటాయి కదా ఉ అలా వైట్ ని మలేలు బ్లాక్ గ్రీన్ ఏమేమి ఉండే
ఆ
అవన్నీ చూసి వచ్చినాం ఈయొక్క పాములు ఇంకా గిట్ సైడ్ ఇంకేమ ఉంటాయ అటగాని ఆట ఇల్లలే
అవిం పాములు అవిమ అంటారు కదా కొండ చిలువలు ఆ ఏంటి పెద్ద పెద్ద పాములు ఉంటాయి అవి గ్రీన్ కలర్ అవి ఉంటాయి
ఆ ఇల్లా ఈ ఆట్సైడ్ ఈ అచ్చట అప్పుడసలు టైమ్ సరిపో
ఇప్పుడు పెద్దమ్మ అక్కడికే అక్కడనే ఉన్నదా అన్నయ వాళ్ళ ఇంటికి క్కడ
లేదు లేదు వెళ్ళింది నిన్న వాళ్ళతోన
హైదరాబాద్ ఎప్పుడు వస్తుదుో ఆకైతే ఆ కాగజ్ నగరే హైదరాబాదు
అదో పది రోజులు ఉన్నది
ఊ
పది రోజులు ఉన్నది తర్వాత ఇక నిన్న దక్షిణకి వెళ్ళిన్రాళ్ళు నైట్
చిన్న పాప మంచిగా ఉన్నదా రామన అయితే ఆ రోజు చూసినా ఇగ లాస్ట్ టిగా
ఏ లేదు మంచి ఉన్నది నడుస్తంది నాన్న అంటంది అన్న అంటంది
ఆ
జే అని పిలుతాంది
ఆ మాట్లాడతాంది
ఆ జాయ్ జాయ్ అని అంటంది ఆళ్ల అన్న
అవునా
అలా నాన్నను నానా నానా అని అంటాంది
అళ నాన గురుతు కతండేమో మా అన్నకిగా
ఇక ఫుడ్ అయితే త్రీ టైమ్స్ మంచిగా తింటాంది ఆడుకుంటంది గిల్ గాడుదులెక్క ఉన్నళ్ళు ఈల్ అన్నం తినరు
జ మనమెమో తరాస తర వడి కింద మీద వడితే ఆ నాలుగు బుక్కలు తిని మళ్ళీ ఇంకేడుస్ చుడే
ఇంకెడుసుడే ఇగనా ఈడైతే ఇంకా పాలియ్యాలంటే మొన్న చెంపమిక్కల చెడులు జరిసిన నాకు దిక్కలేసి
ఇంకా పాలిస్తనవా వదిన
ఇంకా కావాలట ఇయ్యాలంటే చంద్రముకి అది ఇది అలవాటు చేసి నీకు దయ్యంగా చూపెట్ పెట్టిన దెబ్బకు వంటడిగ
లేదు లేదు ఇగ ఇడస పెట్టుమను ఏంది ఏం ఆ ఏం ఇగొ వీళ్ళకి మొగళ్ళకి ఇచ్చిన కొదీ అంత ఆగమే
ఓ లెఫ్ట్ సైడు ఫుల్ పెయిన్ వస్తుంది చెయ్యి ఉన్ను ఇటు హార్ట్ ఊ అక్కడ ఇట్ సైడ్ అంతా నొత్తాంది ఘోరంగా
ఆవు నొతది ఇక మరి
బాగా డేంజర్
ఆ ఇంకా చిన్నారు ఇంకా తొందరగా బన్ చేసి తింది నయమైంది నేనయితే
ఆడ పిల్లలు దేనికయిన ఇంటరు మొగ పోరుగల్లు ఇనరు
అవు ఇగ ఈ పొటోడయితే అటు ఆ అన్నం తినపెడితే తింటడు మళ్ళీ ఇటు కావాలి పక్కా
అంతే
నువ్ ఏమా ఉన్న తినబెట్టు నువ్ ఏమన్న జయ్ నా కడుపు నిప్పు నువ్ ఏమన్నా చేయి కాని నాకైతే కావాలి
మరి
ఆ
ఇగో ఈన్ కి ఇప్పుడు బెదిరిచ్చి సప్డేగా వండుకోబెట్టిన ఇక
ఆవు ఇక మీ తమ్ముడు హైదరాబాద్ ఒయిండు
ఇంక రాలే
ఇంక రాలేడు మొన్న వచ్చి ఇట్ల వచ్చి అట్ల ఒయిండు
మళ్ళా హైదరాబాద్ తొవ్వందుకు బట్టిండు
ఏమో హైదరాబాద్ తోవ వట్టిండు
ఊ
గేదో పని ఉన్నదంటాండు, ఏమన్నా అనుకో. ఏమన్నా, ఎటన్నా పో. నాకు నా పిల్లలకు తెచ్చి పెట్టు. దయాలు
మ్
నేను ఇగ సావ్ చేయబోదు సప్పిడిచేయక్ ఏం నియంత తని వారిన ఏంచాయాలో? పట్టుకున్నా కూడా, ఏ ఎట్లుందాన మగోడు గట్లనే ఉంటాడు.
అవును
ఏయో
ఇప్పుడు మీ అన్నయ్య, మీ అన్నే మారిండ గదే షేర్ చాట్.
అవుదాని ఇంకా ఓడ్వన లేదా కాతా.
ఆ ఓ మొన్న రీసెంట్గా రెండు నెల అయితాంది బగ్గ దాగిండు. ఉందంతా ఎత్తేసిండు.
ఆ
షేర్ చాట్లో ఆ నాకు నువ్వు అర్ధం చేసుకుంటావు అని చెప్తాన్నా. అదేదని చేతులు చేయేసి
ఇయో ఇలాది ఇగో గిదే. అమాయకత్వాన్ని దొరిక పట్టుకుంటారు.
మ్
ఆ
మంచిగా తాగిండు. అదైనా ఇక్కడ కాదు, మా ఇంటికాడ అక్కడ. మా కొత్ అది స్ మా సొంతూర్లో పెద్దపెళ్లిలా. అక్కడ మా నాన్న అదే ఇండిపెండెంట్ అప్పుడు కౌన్సిల్. ఈసారి ఎలక్షన్లు జరిగినాయి చూడు.
ఆవ్ ఆవ్
ఇప్పుడు నాన్న కూడా యాభై వేలు పెట్టి, ఆయన కూడా ఓటేసి అవి వేసిండు నామినేషన్ అయితే ఓడిపోయిండు. ఇపుడు నేను ఓదార్చడానికి అని వచ్చి, ఆయన ఓదార్చుకున్నాడు.
ఓహో! ఒకటి చేయపోతే ఇంకోటి అయింది.
మా వాళ్ళు వండుకున్నారు ఆ రోజు పొద్ పొద్దున దాకా మన నాన్నతో మస్తు తాగిండు తాగిండు అన్నం లేసు సున్నం లేదు. ఇక నైట్ మస్తు ఎక్కువ అయింది. పదకొండున్నర పన్నెడు అయితాంది. స్ ఇగ మంచిగా నన్ను పోయికాడ ఏ చలికాల
అవ్ అవ్
ఊస పెట్టిండు. ఇక నీకు ఒకటి చెప్పాల అది, ఇద అని ఇవి చెప్తాండు. ఇగ సోది
ఆ
ఈగ నేను దేవకో నువు నువు అసలు మారవు. నీ అంత వేస్ట్ నే నా అసలు నేన్ జి జీవితములో నిన్న నమ్మని అని మెసేజ్ పెట్టినా అదే ప్రూఫ్ అయింది. నాకు నువ్యుయేడైన చావు. ఎటైనా పీకు నా కొడుకు నన్ను చాకుతుంటే చాలు. నెల జీతం నాకు. నాకైతే పైసలు చూపెట్టాలి, చిట్టీలు వే. ఈయనికైతే మంచిగా చదివిపోయాలని. ఇగ ఏదో ఒకటి చెప్పిన. చెప్తే కుయ్ మంటలేడ్డిగ. మా అమ్మ
భాగవతం కూడా గట్లనే ఉన్నది వదిన.
మా అమ్మ వెనకనే ఉన్నది. ఆమె అన్నీ విన్నది.
వింటారు. ఇక మనోళ్ళు వింటారు గానీ, ఏమన్న అంటారా ఏమో, మా నా బిడ్డ జీవితం ఎట్లో
ఆమ్, మానాన్న ఏమో పడుకున్నాడు. ఆమె ఏమో కిటికీలో కెళ్లి, అన్నీ వింటాంది, అన్నీ చూసింది. నేను అన్నా నువ్వు మా ఇగ తెలుసు కదా నీకు ఫస్ట్ చిన్నోడు కడుపుల ఉన్నప్పుడు ఆ ఇన్స్టాగ్రామ్ లా ఆ మెసేజ్ లు దొరికినై నువ్వు దాన్ని వదలవు అవన్నీ దొరికి అప్పుడ నీ మీద నా మనసు పోయింది ఏదో ఉండాలం ట్ట ఉండాలి ఇగ జనాలకు ముంగట బతకాలే గంతే నిలాంటి ఓళ్ళు మారరు అది కాదు ఇది పోదు అని నేను చెప్పినందుకు ఈగ మల్ల ఎవరికి చెప్పకు మీ అమ్మ గిట్ట ఎవరికి
నీకు తెలవదా నేను ఎప్పుడు అన్న ఏమన్నా చెప్పిన
ఇగ రోడ్ అందుకొని ఉరుకుతాడు ఆ ఊర్లో టైమ్ ఎంత అయితాంది తెలుసా పన్నెడు నరా అయితుంది కుక్కలు మొత్తుకుంటానై
ఆ
ఏడ్చకుంట ఒక్కడే ఊరుకు
అయ్యో గంత బా భయం ఉన్నోడు అది చేసేటప్పుడు గుర్తుండాలి
అయితే దీనికి నిజాం తెలిసింది ఇది ఇగ నేను మా మారలేదని తెలిసిందని ఆ అసలు నా మొఖం నా మొఖం సూతలేడు ఇగ తెల్లారి
ఆ
నువ్వు ఏం చేసినావు గుర్తున్నదా అంటే ఏమో నాకు సగం గుర్తుంది సగం గుర్తులేదు
అవు ఏంటిది అనుకుంటానావు నైట్ తాగింది అదేంటిది నిద్ర మత్తు గోలీలు
ఆ హు అందుకేనా నీ సెల్లు నాకు లాక్ చెప్పు ఏం చెప్పు అసలు నీ జీతం ఎంత తనా కూడా కరెక్ట్ గా చెప్పవు నువ్వు నీ అకౌంట్ ఏ చెప్పవు అది ఇది అన్నందుకు నువ్వు మారవు నీ నీకు ఎవరో ఉన్నారు నాకు కూడా తెలుసు నీ వేషాలు నీ కథలు నేను నెల నెల నెలల పది రోజులు అక్కడ ఉంటే నువ్వు మంచి వదిలే పెట్టి ఉ అంటావ్ నువ్వు ఫోన్ కూడా సరిగగా చెయ్యవు నేనే ఫోన్ లు చేసి ఊకె అడగాలి తిన్నావా ఏం చేతనవ్ అది ఇది అని మొగల బుద్దే గంత మొగోళ్ళు అంత వేస్ట్ ఎవరు లేరని నేను అన్న ఇగ
ఆ
ఆ అత్తమ్మ చూ ఇంకా మా అమ్మని పిలిచి అగో అత్తమ్మ చూస్తాన్నావా అది ఏం మాట్లాడుతాందో ఏ నాకేం అర్థమైతే లే ఇగ నేను వెళ్ళిపోతానా అని అన్నాడా షూలు చేతులా ఊరుకుడే ఉరుకుతాండు ఈగ నాకు నవ్వాలా అక్కడ ఏడు వాళ్ళ నాకు ఆ మూమెంట్ చూతే ఫుల్ నవ్వొత్తాంది ఇగ కాని ఇగ నావు అవలకి పోయ ఐ ను మహాన్ మీద ఒట్టే వస్తావా రావా ఇంట్లోకి అన్ని పిచ్చి పిచ్చి వేషాలయ్యకు అసలే ఈ ఊరు మంచిది కాదు మనం ఈ ఊర్లో ఉండము ఆ అని ఇగ తిట్టిన మల్ల దె దెబ్బకు ఇంట్లోకొచ్చి పన్నడు అన్నాడు ఇగ ఇల్లు అంతా వాంతింగ్ చేసుకున్నాడు
ఓ
ఆ రోజు బాగా తాగిండు మరి కొంచెం అన్నం తిని మధ్యాహ్నం ఇంత తాగి నైట్ ఇంత తాగి సప్పుడే కా పంటే అయిపోతదిగా మా నాన్న ఫుల్ బాటిల్ తెచ్చిండు అవ్వా ఆగామాగం చేసిండి ఇగ ఆ రోజు అ
రాడు నువ్వు కింద వేయమా ఆటాడుతాను నువ్వైనా కూడా ఇదే
ఈగ ఇక్కడకిచ్చినంక ఇగ ఏమో అడుగుతారా ఇగ ఇద్దరమే ఉ లొల్లిలు ఇంకా ఎక్కువైతాయి
ఇద్దరు ఉంటే అక్కడ ఏమన్నా మాట్లాడితే అంత ఆగమే
ఇగాఅంత ఆగమే ఇగ ఏమన్నా అంటే మీది మీదికే ఇగ కొట్టడానినికియుత్తడిగా రెండు జార్తడు కడు ఈ మళ్ళ మొగోల్ల చేతులు మన పే అట్లాంటది ఇగ మనమేమో డెలివర్లు అయ్యి ఆపరేషన్ చేపించుకొని ఇంన్ ఇంజక్షన్లు పొడిపించుకుని మనకు పోయి అంత ఆగమాగం అయే ఆళ్లేమో మంచిగా తాగి ఓ ఫుల్ల నొత్తానై తెలుసా
ఆ నొత్తాయి మరిగా
ఇగోగి వెన్ను పూస అయితే ఆపరేషన్ ఇంజక్షన్ వేస్తారు కదా ఒక్కొక్కసారి ఫుల్లు నొప్పి లేత్తంది ఇట్లా అంగడానికి ఇదైత లేదు మొన్నన్నెత్తుకొని ఆ జూ పర్కు కొంచెం నడి చిన అయితే ఇగా తెల్లారి ఆ